అవు
ఇంకా అయిపోయింది ఇంకా ఒక వారం ఉంటందేమో అంతే ఒక వారం
తొమ్మిధి రోజులే
రేపు బుధవారం రేపు బుధవారం ఒకటి వచ్చి బుధవారం నలుగు అట్లా అనిపించట్లేదు అసలు నాకు ఏమనిపి ఇట్లా నార్మల్గానే ఉంది కానీ భయం వస్తుంది
ఏం కాదుల
నీకెప్పుడో మరి
వది
ఆ
అ మదులే
చూస్తుంద
మాయమబడి
తరాత నువ్వు చేసుకుంటాను ఎవరువరు
పర్లే అమ్మా
నేను రేపు పిల్లవాల అందరినీ ఫోన్లు చేసి
ఇంద వరకు నిన్న ఇక్కడే అక్క పార్టీ కావాలని అడిగింది
ఈ నాకా నాద నాదానికి
ఉ బ్యాచలర్స్ పార్టీ కావాలంట
అప్పుడు ఇష్ట
ఉ
మాది ప్రాపర్ నెల్లూరు కాబట్టి ఆమె అక్కడికి వస్తే అప్పుడు ఇస్తాం
చెప్తా చూపచ్చా డే వన్ పెట్టున్నావు కదా అది కార్ లో కార్ వీడియో ఉంది కదా దాంట్లో అయితే కనిపిస్తాడు కదా బ్రో అధి చెపిన్‌చాలి
ఆహా కారు విడియో ఏముంది
కారు కొనింధి వుంధి కథ
క
దాంట్లో చూపించా
చూ చూసింది కదా చూసింది కదా నేను చూపించా కదా ఆహా
ఉ
ఉ పార్టీ అడిగింద అయితే ఇంతక వస్తుందంట రాదంట
కాచీల్ పార్టీ ఏమనింది నువ్వు ఫోన్ చేసి అడుగు ఫోన్ చేష్ట అని చెప్పు సరే నా మెము నిన్నా డిమార్ట్ కి వెల్లాము ఆ అక్కడ టీషర్ట్స్ తీసుకున్నాము కదా అంటే ఒక టీషర్టు అన్నం ఉంది కదా న్నం నాకు నచ్చింది అనింది ఇది బాగుంది మనం అందరం తీసుకుందాం అనింది సరే అని చెప్ప ఈ తను నేను పొట్టిపిల్ల మన రూమ్ కొత్త పిల్ల ఆ పిల్ల ఇంకొకటి పొడుగు పిల్ల ఉంది కదా ఆ పిల్లకి
పొడుగు పిల్ల వెళ్ళిపోయినా ఆయన కాని కావాలాంటానా
వచ్చేస్తుంది కదా బార్డే తర్వాత వస్తది చూడు
ఆహ
కుంటుంది
ఏంది ఇప్పుడున్నద సేమ్ పీజీ కాదు కదా ఇప్పుడు ఉండే పీజీ కాదు కదా
ఎందుకు రాదు
ఈ ఇప్పుడున్న పీజీకే వస్తుందటన
ఆ
ఎందుకు మళ్ళీ జాయిన్ అవ్వడం మీరు ఎలాగో వెళ్తుంటే
తను రాను ఆనింది కదా వేరేగా ఆ మేము వెళ్ళిపోయామ అనుకో ఇంకోక పీజీకి వస్తది
ఆహా నువ్వు రూమ్ కి వెళ్తాంటే మీ అమ్మ వాళ్ళు ఒకే అన్నారా
నేను అడగలేదు నేను ఆదే చెప్ప
ఆ దీనికి మాత్రం డెసిషన్స్ తీసేసుకుంటావు
నేను తీసుకురా
ఆ నిన్న అయితే ఏమన్నాడు రా
ఆ జీజి ఫస్ట్ నువ్వు చెప్పిందే అన్నాడు నేను అదే చెప్పా జియో అలా ఎలా అన్నావ్ కానీ వచ్చేస్తది అని వీళ్ళు ఏమంటున్నారంటే మనం ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాం కదా తను యాడ్ అయితే పొడుగు పిల్ల యాడ్ ఆయితే సిక్స్ మెంబర్స్ అలా ఈ
పీజీ కా పిజీకి ఏమొచ్చు
పిజీకి సిక్స్ మెంబెర్స్ ఉంటాం కదా ఒకే దగ్గర ఒకే చోట మనకు దొరకదు అనింది పొట్టిపిల్ల ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి ఖాళీ ఉండవు ఒకే దగ్గర దొరకవు మనం ఇదే చూసుకున్నాము అని రూమ్ నేను మా జీజుకి వచ్చి సరే మీ నీ నీ వాళ్ళ అంతా అనుకుంటుంటే వెళ్ళు ఒక నెల ఉండు నీకు అర్థం అవుద్ది తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో అన్నాడు చెప్పాను జీజుకి ఓకేలే అన్నాడు
మీ జూజి కాదు మీ అమ్మని అడిగినవా అంటే మీ జూబు జీజు చెప్తే వెళ్ళిపోతవా
మా జీజు నీ అడిగా వెళ్ళమన్నాడు
నీకు వెళ్ళాలని ఉందా లేదా
నాకు అర్ధం కాలే ఇప్పుడు వెళ్తే ప్రాబ్లం అని కాదు కానీ క్లషెస్ వస్త టే ఏంటి పరిస్థితి అని
ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఆంటీ చూడు అంటి మన ఎంత మంచిగా ఉన్నింది ఆ చనువతో మనం వెళ్ళి చేసాము ఇప్పుడు ఎట్లా ఉంది అలాగే వస్తు ది
అది చూసుకుందామా
అబ్బాయిలైనా ఉంట ఉంటారేమో కాని అమ్మాయిలు అసలు ఉండరు అబ్బాయిలైనా గొడవేసుకున్నా పక్క రోజు కలిసిపోతారు అమ్మాయిలు అట్లా కాదు
హు
మనకి పీజీలోనే ఉంటేనే ఎన్ని ఎన్ని ఎన్న అవుతాయా
అది ఒకటి చూసాను థర్టీన్ థౌజను, పదమూడు వేలు. ఓకేనా త్రీ తౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది పర్ హెడ్.
ఆ
మిగతాది ఇక్కడ సిక్స్ థౌజండ్ కదా రెంటు సో దాని ప్రకారం, ఎయిట్ హండ్రెడ్ ఒక హెడ్ కి మిగిలద్ది కదా!
మీరు ఆ రూమ్ వాళ్ళని అడిగారా రూమ్ కి నలుగురమున్ టామ్ అంటే వాళ్ ఓకె అన్నారా? ఆ. ఓకే మళ్ళీ మీరు ఇవన్నీ కట్టుకోవాలి కదా, కరెంట్ బిల్లు మీరే కట్టుకోవాలి.
వాటర్ బిల్ లేదు.
ఇంకేం బిల్స్ ఉన్నాయి?
కరెంట్ బిల్ ఒక్కటే మనం కట్టుకోవాలి.
ఆ ఇంకా మీరు ఏమైనా వండుకోవాలంటే, సామాన్లు తెచ్చుకోవాలి.
సామాన్ ఏంటంటే, సామాన్కి ఏమేమి కావాలో అన్ని వాళ్ళ అమ్మ పండిస్తా అనిందంట. అంటే ఆ బ్రో ఉన్నారు చూడు, యూనివర్సల్ బ్రో, పొట్టి పిల్ల పిలుస్తది చూడు యూనివర్సల్ బ్రో అని, ఆ బ్రో ఫ్రీడ్జ్ ఇస్తానన్నాడంట.
ఫ్రిడ్జా?
ఇంత ముందు రూమ్ లో కదా ఉన్నింది,
ఆ ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా?
వస్తడు వెళ్ళిపోతాడు. వస్తడు వెళ్ళిపోతాడన్న. ఆ ఖాళీ చేసేసాడంట రూము.
వ ఆహా ఓకే.
అది సరిపోద్ది మీకు అన్నడంట. అది ఇస్తడంట కుక్కర్ ఉందంట, కుక్కర్ ఇస్తడంట, ఫుడ్డు కి పొట్టి పిల్ల ఏంటంటే, మా ఇంట్లో విజిల్ కుక్కర్స్ ఉన్నాయక్క. నేను తెస్తాను. అలాగే ఇండక్షన్ స్టవ్ కొనాల్సోస్తది రా. కొనాల్సోస్తే ఫుడ్డు చేసుకోడానికి. పొట్టి పిల్ల ఏమంటదంటే, మనం ఫుడ్ చేసుకుందాం అన్నం. కర్రీస్ బయట నుంచి తెచ్చుకుందాం అనింది. దాని బదులు ఇంకెందుకు, పప్పులు, గిప్పులు తప్పితే ఏమ్ దొరకవు.
బయట ఫుడ్ వద్దనే కదా తీసుకునేది రూము. ఆ
వండుకోవాల్సిందే. ఖచ్చితంగా.
ఇప్పుడు బయట తెచ్చుకోవడం, నీకు అరవై, డెబ్బై రూపాయలు అవ్వదా? ఒక్క
అదే నేను తెస్తాన్ ఇంటి దగ్గర సామాను. మా అమ్మ బోల్డ్, వాళ్ ఇంట్లో ఫుల్ ఉన్నాయంట సామాను. కావాలంటే నేను తెస్తాను అనింది.
మ్
ఈ విక్ ఇంటికెళ్తుంది.
ఏమో ఇంక మీ డిసిషన్ అది.
అది నేను ఆలోచించకుండున్న. మెంటలొస్తుంది నాకు.
నువ్వు వాళ్ళనీ వీళ్ళని కాదు. మీ జూజికి చెప్పేది కాదు మీ అమ్మకి చెప్పు. మీ అమ్మనడుగు.
ఆ
మీ అమ్మని, మీ అక్కని అడుగు. ఈ విషయాలు మీ బావకి చెప్పేది వే
నేను ఏం చెప్పలే ఇలాంటివి ఏమీ. హలో నేనేం చెప్పలే ఇలా జరిగింది, అలా జరిగిందని. ఫుడ్ విషయంలో ఇలా ఉండ కా అని చెప్పా నేను అక్క కి. మారిపోవచ్చు కదా పీజీ అనింది! నిన్ ఎవరుండమంటున్నారు ఆడ అని
నువ్ అట్ల కాదే. మేం రూమ్ తీస్ తీసుకోవాల అనుకుంటున్నాము. వెళ్లేనా అని అడుగు అంటున్న.
అడగతా, ఒక మంచి రోజు చూసి అడగాల.
మళ్ళీ రేపు తెలిస్తే బాగ్
ఆ నా అది
హలో
బాదా
అ నువ్వు మీ జీషుని అడతా జీజు ఆడతా అంటా నువ్వు ప్రతిదీ మీ జీజం చెప్పేది కాదు మీ ఇంట్లో అడుగు
మా ఇంట్లోనే అడుగుతాం తనే ఏమంటంది తెలుసా పొద్దు పిల్ల కొదుపుల్ పోన్ల అదే ఫోన్ లో మీరు కా ఇంట్లో వాళ్ళు కాల్ ఏం చెయరు కదా అక్క అని
లు చేస్తారు కదమ్మా
ఈ వీడియో కాల్ చేసిన మన రూమ్ ూపింగ్ దగ్గరే
నీక అంత ధైర్యం ఉంట
అమ్మా వద్దు అ లేదు
నువ్వు చెప్పే మాటలు బట్టి నాకేమ అనిపిస్తు
నాకుండాల అనిపిస్తుంది అది నా తెలిసు నీకు
అవు నువ్వు చెప్పేదాని మాట్లు పట్టే అది అలాగే
నేను ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్నా
కాదు ఇంట్లో ప్రతి తీది ఆడతావు కదా ఇంపార్టెంట్ మ్యాటర్లు మాత్రం ఎందుకు చెప్పవు అనేది నా డౌట్
తుటిట్టు తుడిట్
తిప్పించుకోవడానికి అన్నట్టుంది నీకాబ ఎంట చేస్తున్నారు ఇతే నాక
ఏమంజాయా మొన్న ఇంటికిచ్చానా ఎండలు కాయలికి ఇక్కడ అటు ఇటు తిరిగి నల్లగా అయిపోనాను
నరు ఎవరి దరకమన్నార అయితే నిన్న
మది ఇంట్లో చేసుకోవాలి కదా ఆ పనే
నువ్వు లేకపోతే మీ అమ్మ మీ నానా చేస్తారా
ఆబ్వియస్లీ మా అమ్మ మా నాన్న చేస్తారు కానీ ఇంటికిళ్తే వాళ్ళకి సహాయంగా ఉంటది కదా
ఆహ
ఉండు మేం చేస్తాం మళ్ళీ